ఆ
వినిపిస్తుందా
ఆ విన్పిస్తుంది ఇంకెమైనా ప్లేసెస్ చూసిన మరి అంత దూరం పోయినావు కదా మ్ చార్మినార్ పో
వచ్చిర్రు నేను కాల్ చేయగానే వచ్చిడ్ర
ఎం కాదు తి మాట్లాడు వాడు ఒక టెన్ మినిట్స్ అని చెప్పరాదు
హ న
చార్మినార్ ఉన్నాయి ఇంకా బిర్లా మందిర్ కి పో సూపర్ ఉంటాది
ఆ ఏమో ఈ ఆగంలో ఎవరు తీసుకవోతారు ఇల్లా ఆగమే ఉంటదిగ
అంటే కొన్ని రోజులు ఉంటవు కదా అప్పుడు కొంచెం ప్రశాంతంగా అయినాక
మ్ చూడాలి
నేనైతే ఏడి ఎడికన పోదాం ఎడికన పోదాం ఏం సప్పుడు చేత్తలేరు ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరు కాలేజ్ కి పోతుర్రు
అవునా అందరు అదరికి స్టార్ట్ అయిందా
అందరికీ స్టార్ట్ అయింది ఎడికైనా పోదాం ఏడికైనా పోదాం మని నేను ఒక దానే ఈవేన్ ఫోన్ చేస్తే కూడా ఎత్ కనంత బిజీగుణరమ్మా అందరూ ఎవరు మాట్లాడతలేరు ఆ నేన్ మళ్ళా చేస్త నేన్ బిజీగునా ఆ నేనడికిపోతున్న నేను ఏడిక్పోతున్నా నాకు ట్యూషన్ పిల్లల వచిరు ఓ దేవుడా నేనే పని పట లేకుడా ఉన్నారా బాబు అనుకుంటున్నా
మనకి ఇంకొక టూ వీక్స్ టూ వీక్స్ అయితే మన కూడా కాలేజ్ స్టార్ట్ అవుతుది ఇక మనం ఎవర్ని దేకం
ఎటు పోయినావ్ గింత సేపు ఉన్నవ్ వై ఆహా
ఆ
హ
ఎట్లైతదో ఏమై మనకి కాలేజ్ స్టార్ట్ అయినాక పోబుద్దె కాదు ఏ సగం రోజులు పోదా సగం రోజులు చొప్పుడే ఎట్లాగో ఫోర్త్ ఇయరే కాబట్టి ఆ అదొక బాధ ఉంది సెవెంటీ ఫైవ్ మెయింటైన్ చేసే వరకు ఉందాం దాని తర్వాత ఎ ఫస్ట్లో పోవ్వాలే పెరుగుతది
ఇంకా నేను ఫస్ట్నే వచ్చేటట్ లేను కదా
అవునా వ ఎన్ని ఎన్ని రోజులు రావు మాహ అయితే వారం రావంతే కదా నేను నువ్వు వచ్చినకనే పోదామని నేను చూతన్న
సిక్స్ నుంచి ట్వంటీ అంటే ఎన్ని ఎన్ని డేస్
సిస్ నుంచి ట్వంటీ అంటే అమ్మ ఎక్కువ రోజులే ఫిఫ్టీన్ డేస్ ఎస్కో
ఫిఫ్టీన్ ఆ ఫోటీన్ ఆ
ఫిఫ్టీ
రెండు వారాలు కావచ్చు ఇగా
ఆ గంతే
ఆ
నేను ఒక రెండు వారాలు వద్దుతర్వాత నుంచి పోదునా మళ్ళా నువ్వు వచ్చినక
స్టార్టింగ్ పోతావా
ఆ స్టార్టింగ్ పోత అటనెన్స్ పెరుగుతాయి కదా అప్పుడు పోతే నే నంబర్‌ ఆరు గలీజ్ గా ఫస్ట్ నీ వోను
ఆ ఫస్ట్ డే ఏమ్ వద్దు ఒక సెకండ్ డే థర్డ్ డే అట్ల వో
ఆ గంతే అళ్ళ ఇళ్ళ సూపతే పట్టాలి వచ్చుచ్చుచ్చు
ఆ ఇప్పుడు వీళ్ళే ఇడున్నారు కదా ఇంకా వాళ్ళు ఇంకా స్టాటే కాలే వాళ్ళు ఎప్పుడోస్తారో ఈడికి
ఆ ఇలా కాగదు ఇలాగాఇల్ అస్సలు పానం ఆగదు ఇల్ ఓతారు
ఆ య్ వస్తారు ఇల్లు
అమ్మా వీల్ వీల్లే అసలు వీల్ అస్సలు కీ కనీస ముందా మన వీళ్ళకు యూనిటీ ఉండదు పాడు ఉండదు ఒకరు ఒకటి అంటే ఒకరు ఒకటంటారు
ఆ
కాదా
అ నువ్ మల్లి తందే ఫైవ్ ఉఅబ్బా నాకుదగ్గు దగ్గువైతాంది అట్ల అని పిస్తా
ఏ నితో స్వీట్లే మన్నా విత్తావా
ఆ అన్న చాక్లెట్ తెచ్చిండ్యా ఈడికి
ఓ అమ్మా పెద్దదా
అహా లేద్ టొంటి రుఫీస్ యతమ్ సప్ తాగి నాం డ్యాడీ రంగుల్ చూపించిండు అబ్బా చా
ఏయ్ దాచిదగ్గు దగ్గెక్కువైతాది నిజం అహ్ హ్ హ్ అదే ఎక్కువైతాది సరదాన అప్పుడు కూడా జామ్ కాయ తిన్నాంనుకో తక్కు ఓకే నారిమరి అవిత్త అవే
హా
మనం ఎంత అవాయిడ్ చేసినాం అనుకో వద్దు నేన్ తినను అట్లా ఇట్లా అనుకున్నాం అనుకో ఆ ఇంకా ఎక్కువనే అవుతాది గానీ ఆ మొత్తం ఇక సీన్ క్రియేట్ చేయడం అయితేతప్పే ఏం కాదు ఉహ్ హ్ అత్త
ఇ గేమి క్కువ ఎత్తాంది. అన్కుంటదిగ
ఓ అవును
అ అ
ఆ అందరికి కాలేజ్ స్టార్ట్ అయితే మంచిగా అందరొద్దు రొద్దు రా అంటే అందరికి వాళ్ళకి ఏమైతా ద్యా అంటే సిఆర్టీ క్లాస్లు ఐ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అంటా అదే నీ తో నార్మల్గా జావా పైథాన్ ఆ ఇంకా కొందరికి ఆయాప్టిట్యూడ్ ఆ ఇంకేమేమో క్లాసెస్ అట్లా ఇచ్చి నాం కోర్సెస్ నేర్పిస్తారు కదా అట్లా వాళ్ళంతా అట్ నా మెస్ అట్ నా మెస్ వాళ్ళు కొంచెం ఇట్లా ప్లేస్ మీద వచ్చేటట్టుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా మనకి ఏది ఉండదు ఎట్లాగో మనకి ఏది వేట్టడు గూడా వాడు
అసలు ఎప్పుడే ఎక్కువ
ఆ అయితే అట్లా జరుగుతుందా అనమాట అందరు ఏ వా నిజం మరసంగా చెప్పు
హమ్
ఇక మా ఫ్రెండ్ అయితే ఓకేనా ల్యాప్ టాప్ బరువుందని బాక్సే తీసుకోవ తలే గట్లా ఉమ్ పొద్దు నుంచి సాయంత్రం మట్ తినకుండా ఎండి ఎండి వస్తుంది మంచిగా పిసినారి రోజు కేం బోలే
ఆ
మనం ఎందుకు ఏమంటారు ఆ ఇ మనం తిన్నాం అనుకో వాళ్ళు కూడా మనతోనే జాయిన్ అయి మనకే బొక్క అట్లా అట్లా అన్నమాట మళ్ళీ ఎంత మంది ఒక్కరా ఇద్దారా నాలుగురు ఐదుగురు
ఆ ఆ
అట్లా అందుకని
ఆమ్
అందుకని ఏదో ఒకటిగా పొద్దున్నే తినేసి పోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చి వచ్చిన తర్వాత కి తింటాం క అబ్బా అంత వరకు అగుతారు మళ్ళీ బాటిల్ ఉండదు ఏముండదు నేనయితే తిడతనే ఉంటా
ఓ వాటర్ కూడా
ఆ వాటర్ బాటిల్ కూడా
పెద్ద
అయితే మమ్మీ ఉరికిపోయింది కదా వన్ వీక్ వరకి ఇంట్లో చెట్ ఇట్ల అన్నీ ఉండిపోయినాయి తమలపాకు చెట్టు మంచి పెరిగింది అంటే ఇట్లా మంచి ఇట్లా పాకేటట్టుగా కొ ఇంత పెద్ద పెద్ద దాకులు మంచి వచ్చింది మొత్తం ఎండిపోయింది ఇంకా దమ్నమ్ చెట్టు ఎవరో పీకొని పోయిరు అంత ఆగమ్ ఆగమ్ ఇ ఈ చెట్లు లను వదిలి పెట్ పెట్టి పోవాలంటేనే ఇట్లానో అనిపిస్తుంది ఇక ఇక ఏది కోగాని
అదే కదా
తిన్నా అన్నాడు కాని ఏం పట్టిందో ఎమో
ఆ అయ్యా
ఇద్దాం ఎండిపోయినాయి ఆగం ఆగం అయిన చ ఆ దొంగలు ఏమంటారు ఆ దావన మీదనే ఉంటాయి మా ఇ మా గల్ల్లోల కండ్లు అన్ని డబ్బా మీద చెట్టు మీన్నే ఉంటాయి
కురా
అంటే అదంత ఒకటే మొలిక అన్నమాట అది పీకడానికి రాదు అంటే దాని సైడ్స్ ఏమన్నా ఉంటేనే పీకడానికి వస్తది మొత్తం ఆగమాగం చేసి పెట్టి వేరు ఇంకా బకీ ఇట్లా చామంతి చెట్టు ఉండే మంచి యల్లో కలర్ చామంతి ఎల్లో మెరూన్ కాంబినేషన్ ఉంటది అదే పీకేసీరు
గేట్ లాకే ఎయ్యరా
ఎస్తాం అంటే లాక్ కంటే లాక్ ఏముండదు కాగాని గోలెం లాగి ఇట్లా పెడతాం ఆ ఇదో తీస్తకొని వస్తారు కదా ఇక ఎవ్వరం ఉండం కాబట్టి
స ఆహ్ ను తిను హ అద్ తిను తినేయి
బానేన్జెస్తాన్ది
ఇగో పఫ్స్ తేచ్చింది తింట
ఆహా ఆ మనిషిన ఉందా
ఏంటిది అహా ఏంటిది మంచి ఉందా ఏంటిది
బార్ మచుంది
ఆ మంచిగాన్నాయి పాపం ఆకలికి ఇది ఘోరం నాక్ ఎట్లనో అనిపించింది ఓకే
ఏ ఏ
అప్పుడు కొందామంటే ఏం రాలేదు తెలుసు సమోసాలు కూడా ర నేనంటుంటా కాదా ఎట్లు ఉంటది
ఉ ఊ
నేనంటే ఎట్లనో అట్లుంటా అది ఎట్లుంటది అంటున
అదే కాదా
అ
మనం ఉండగాలి త వాళ్ళతోనే బాగా
ఉ ఆహహ
ఇంకేం చేస్తున్నావ్ మరి
ఉంది తిన్ను తిన్నావా హలో
ఆ
తిన్నావా
ఆ తిన్నా తిన్నాం కూర్చున్నాం అది ఏంటి అది ఏదో మూవీ ఆ నేనీకి ఆ సీన్ చూపించిన ఏడో పాపా అది ఆయితే అది నార్మల్ గా దీంట్లో ల్యాప్టాప్ లో ఆన్ చేసుకొని చూస్తున్నాం అనమాట చూస్తున్నాము కతం ఇగా ఫోన్ జేసీ డాడి స్కూల్ దగ్గరికి పోండి అట్లా ఇట్లా మాట్ పోనా అబ్బా అబ్బా హావిడి హావిడియిడి అయే ఎండల్నే పోయినాం టూకి టూకా త్రీకో హ్మ్ అ ఇంగ పోయినాం పని చేసుకొని వచ్చేసిన ఇగా ఆధార్ కార్డ్ చేంజ్ చేపించుకోవాలి దానికి ఏదో సర్టిఫికేట్ కావాలంట చెంచలుగుడా పోయి ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి
అయితే మెమో లో రిషికేష అన్ ఉంది ఆధార్ కార్డ్ లో రిషి అన్ ఉంది నేం చేంజ్ చెప్పించుకోవాలి అది ఏం చేంజ్ చెప్పీచ్ కొనికి సర్టిఫికెట్ గావాల గట్లా
ఎందుకో ఒకసారి మీ సేవా లో అడగొచ్చు కాద
అదే అడిగితేనే అది చెప్పిర్ అన్నమాట ఇక తమిళనాడుకి వైదే ఏచ్చుకుంటా రావచ్చు మ
ఊ
సరే తీ మరి
ఆ సరే తీ ఆ చేస్ ఊ బాయ్